ఉ
హలో
తను మీ తనిక్షే మాట్లాడుత తన ఫోను
ఆ
తనిక్ష మాట్లాడుతందా
ఆ ధనిష మాట్లాడతాంది
హలో డాడీ అన్నది ఎవరు ఇప్పుడు
తానిక్షా
కానీక్ష ఎంత స్పష్టంగా మాట్లాడతాంది వేదాన్ష్
ఆ దానిక్ష మంచినే మాట్లాడుతది
చాయ్ తాగి
చాయ్ టాగలే ఇగా ఇప్ అప్పుడే పండుకొని లేసింది మేడం ఇంకా వాడు లేవలేదు వేదాన్షిగా
చాయ్ తాగుతాండా వేదాన్ష్ పాల
చాయే వాడు పాలు ఎప్పుడో బంద్ చేసిండు
అంతేనా తనిక్ష ఏం తాగుతాంది మరి ఏం లేదు ఉత్తనే కుసోని ఉన్నాం పని అయిపోయింది
అయిపోయిందా సాయంత్రం పని
గిన్నెలు ఉన్నాయి కానీ దోమలే సగం దోమిన ఈడ కూసున్న తోముబుద్ధిగాక మళ్ళీ ఎట్లాగు వాళ్ళు వచ్చినాక మళ్ళీ బాక్సులు కడగాల
మస్తు ఎండ కొడతాంది ఇగా ఘోరంగా
బానే పెడతాందిగా ఆమె చీరలు లు దండల్ గిట్లా
జ్యువెలరీ మస్తు పెడు ధన్య చీరలు ఆరవందల యాబై అటగా ఆ చీర కొన్ని పెట్టింది ఇప్పుడు
ఆ
ఆ వెట్టుడు సూసుడు తప్ప మనం కాడ ఉండదు
తొమ్మిది వందలేమో పేట్టింది ఇక
బాగా ఏం చేస్తాడు
అదే దండలు
ఇంటికడనే ఉన్నారా షాప్ కాడికి పొవట్లేదా
ఎవెరు
నా ఫోన్ ఏమినబడతలేదు